హలో హలోయిన పడుతుందా
న అడుతుంది హలో చెప్పండి
హం పనే తాదు
ఆ సరే
మనకు ఇప్పుడు తెలిసిన వంట గురించి మాట్లాడుకుందాం మీక ఏం వంట చేయొచ్చు
వంటలా మీకు గోధుమ పట్టి బజ్జీర్ మంచిగా వేయొచ్చు
ప్రచీన
గోధుమ పిండిని తీసు గోధుమ పిండిలో కొంచెం కారం ఉప్పు షుగర్ వేసుకొని మన బోండా పిండి లాగా చేసుకోవాలి మంచిగా కలుపుకొని వుడలు లేకుండా ఆయిల్ ఆయిల్లో మరిగించి ఆయిల్ రెడీ చేసుకొని అందులో చిన్న చిన్న బండల్లాగా వేసుకోవాలి పునుగుల్లాగా వేసుకొని కాల్చుకొని ఏంటి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి టేస్ట్ మంచిగా ఒకస్తటి కన్నాకిని బచ్చి మీ మీరేం చేస్త మీకే వంటలుచ్చు ఉ
నాకు ఎగ్ ఆమ్లెట్ వేసుకోవడం వచ్చు ఎకు పట్టస్త స
ఎట్ల ఎస్తస్తరు ఎ గమలేెట్
ఫస్ట్ ఒక టూ ఎక్స్ గిన్నెలో తీసుకుంటాం
ఉమ్
ఇలో కొ కొంచెము ఉప్పు కొంచెం మసాల వేసుకొని పంచమ ప పపరు పౌడర్ వేసుకొని
ఉమ్
దాన్ని కలుపుకుంటాను
అ
కల్పు కోని అవు సా ఆమ్లెట్ పినం తీసుకొని ఆ మరి కొంచం ఆయిల్ వేస్ కొని
ఉమ్
అది దాని మీద
స
వేసుకుంటాం వేసుకునంక ఆ అవసరం అనుకుంటే మనం అందులో ఉల్లిగడ్లు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకోవచ్చు నార్మల్గా తొందర ఫాస్ట్గా అయిపోవాలంటే ఇట్ల చేసుకుంటే అయిపోతది ఆమ్లెట్ అయిపోతది ఇగ పొట్టి పోవాలంటే సేమ్
అ
ఆ ఒక ఆయిల్ పోసుకొని పెనం మీద సర్రౌండ్గ వత్తే ఏమి ఎన్ని క కావాలంటే అన్ని ఎస్ టూ త్రీ సరిపోతయ్ వేసుకొని అందులో కారము ఉప్పు మసాలా ఇందులో వేసుకొని సేమ్ కూరలో వేసుకున్నట్టే వేసుకొని ఉప్పేసుకుని అది ఎక్కువగా అయితది బ్యాచిలర్స్ కది బెస్ట్ ఇంకా మీకేమన్నానోచ్చా
ఇంకా కు-కూరలు వచ్చు అంటేే నా మగాన్
అ
ఏ ఏం కూర ఈ రోజు మరి
ఈరోజు మాది ఆలుగడ్డ
ఆలుగడ్డ కూర ఎట్ల చెత్తారో చెప్తరా
మా మమ్మి ఎట్ల చేసిందంటే ఫస్టు ఆలుగడ్డలు కోసుకుంది
హ్మ్
టమాటర్లు కోసుకోండి
హ్మ్
తర్వాత ర ను పచ్చిమిరపయలు కోసుకోండి
హ్మ్
కోస్కొని గిన్న పెట్టి అందులో ఆయిలు పోసి
హమ్
ఆ పోప్ ఏస్కొని ఎస్కున తర్వాత ఉల్లిగడ్డ ఎర్రగడ్డ కోస్ పేట్ కొంది ఈగ ఉల్లిగడ్డ పచ్చిమిిర్చి ఎసి కొంచెం పసుపు ఏసి
హ్మ్
ఫ్రై చేసి కొంచెం అల్లం పేస్ట్ ఎసుకొని
హ్మ్
తర్వాత ఆ అల్లుగడ్డలు వేసి కొంచెం కలుపుకొని
హ్మ్
అ కొంచం మాగినంకా ఉప్పు కారం మసాలా ఏసేసి
హ్మ్
కొంచెం మా గినక అందులోనే టమాటాలు వేసి
హ్మ్
ఆహా ఇంకా కొంచెం మగ్గినంక ఇగ దించుకోవడమే
హ్మ్ ఆలుగడ్డ కర్రీ
దాంతో పాటు ఎగ్గు బాయిల్ చేసేస్కొని
హ్మ్
తిన్
హమ్
మీకు ఏ కూర అంటే ఇష్టం
నాకా చికెన్
చికెన్ చేయడం వచ్చా మీ
అట్ల అట్లా వచ్చు
ఎలా చేస్తారు
ఫస్ట్ మనం చికెన్ తీసుకొచ్చుకోవాలి షాప్ నుంచి
హ్మ్
దీన్ని ఫ్రెష్ కడుక్కున్నా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత అందులో మనం ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి ఉప్పు కారం తగినంత మసాలా పసుపు అల్లం పేస్ట్ వేసి కలిపెట్టుకోవాలి తర్వాత ఉలిగడ్డలు పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకొని కొత్మీర పుదీనా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో స్టవ్ మీద పెట్టి అందులో ఆయిల్ పోసి ఆనియన్స్ పచ్చిమిర్చి మంచి గోళు ఇచ్చిన తర్వాత అందులో అల్లం పేస్ట్ పసుపు వేసి పుదీనా వేయాలి తర్వాత మనం ముందుగా కలిపిపెట్టుకున్న చికెన్ వేసి మంచి కలుపుకొని మూతబెట్టి మగ్గనే వాళ్ళ నుంచి
హ
మధ్యలో అది మంచిగా వాటర్ వచ్చి మంచిగా దగ్గరకి ఎతుంది అప్పుడు మనుకొని సూ కావాలంటే వాటర్ వస్తు
ఏస్కొని
కాసేపు పెట్టుకున్న తర్వాత కోత్తిమీర వేసుకొని ది చేయ అంతే చికెన్ కర్రీ
నాక్కూడా చికెన్ చేయడం వచ్చు
ఊహూ
ఎక్కువ ఏసుకుంటాం
ఊహూ
హై లెవెల్స్ ఏసుకోని
ఊ
ఆ రా రాసికెన్ అందులో వేసుకొని
ఊ
దాన్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత
ఊ
అందులో ఉల్లిపాయ పేస్ట్
ఊ
ఆ మన మిర్చి పేస్ట్
ఊహూ
కొరియండర్ ఫేస్ట్
ఊ
ఇవన్నీ ఏసేసుకొని ఫ్రై ఏస్ కొని ఉప్పు పసుపు మసాలాలు ఇవన్నీ వసేసుకొని కడుత ఉండాలిక ఒక హాఫ్ అన్ అవర్ వరకు సహేపు పరిచ కాని తర్వాత లాస్ట్ కోతి మీరే తెసుకొని
ఉ
వికస్ కొర
ఉ మీరు ఇంకా నాన్ వెజ్లో ఏం తింటారు. చికన్ నేనా
నాన్ వెజ్ చికెను, మటను, ఫిష్. అరు రోయ్యలు. మనకు చికెన్ అంటేనే ఎక్కువ ఇష్టం.
హ రొయ్యలా. రొయ్యలు అంటే
ఎలా పచ్చి రొయ్యలా ఇష్టము ఎండు రొయ్యలు అయితేనేమో టమాటతోని చేసుకుంటాము. పచ్చి రొయ్యలు అయి అయితే సేమ్ ఇగ ఉల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని అందులో ఫస్ట్ రొయ్యలు ఉడక. పెట్టాలే. తీసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత.
ఉమ్
ఉడికిన తర్వాత అవి పక్క పెట్టేసుకొని, అ ఏంత ఒక పక్క పెట్టటిసు అదే నూనెలో పేస్ట్ ఉల్లిగడ్డ పేస్ట్ పచ్చిమిర్చి గాని, ఎసేస్కొని ఫ్రై చేసి ఉడిగించుకోవడం.
అవునా
కొంచం ప్రాసెస్ ఇది చికెన్ ఐతనేమ్మో తొందరగ అయితది.
ఉం వెజిటేబుల్స్ లో ఏమి ఇష్ టం మీకు
ఈ వెజిటెబల్స్ వచేసి వంకాయంటే ఇష్టం. అంతే కూర తొందరగ అయితది టేస్ట్ కూడా బానే ఉంటది.
అవును వంకాయ్
మీకేమిష్టం.
పప్పు
పప్పు క కంది పప్పా
ఊమ్ పప్పు చారు.
ఇంకా ఏం కూరలంటే ఇష్టం.
పప్పు చారు ఆలుగడ్డ సోరకాయ
ఈ రోజు మీది ఏం కూర
మది సోరకాయ కాకరకాయ కూడా ఇష్టమే
ఇంకా నాన్ వెజ్ లో ఏమి ఇష్టం
చికెన్ నాన్ వెజ్ అంటే చికెన్ ఇంకా ఆ అదె నాన్ వెజ్లో ఓకే